హలో ఏం చేస్తున్నావ్
ఏం లేదురా కూర్చుని ఉన్న
తిన్నావా
మధ్యాహ్నం తిన్నా నువ్వు
మధ్యాహ్నం మా అమ్మ క్యారెట్ కాకరకాయ మామిడికాయ పచ్చడి పెట్టి ట్టిందా ఎంతో సంతోషంగా తిందాం అనుకున్నా మూడు ముద్దలు తినగానే తినబుద్ధి కాలా
ఏమి
ఏమో మరి వేడికో తెలీదు
ఓకే ఆ
నేను ఆ సిల్క్ జుట్టామెనీ అడిగా
హమ్
ఒక మనిషికి ఐదేనా లేపోతే ఇంకేం ఎక్కువ చేసుకోవచ్చా అంటే ఎక్కువకూడ చేసుకోవచ్చు అని చె
ఆహా
అ ఏం చేస్తున్నావ్
ఏం చేయలేదురా కూర్చోనున్న
ఏదో పని చేస్తున్నట్టు సౌండ్లు వస్తున్నయి
అది పైకొచ్చానా అమ్మ గంజి పెట్టుకొనింది చీరలకి ఆ గాలికి మొత్తం పోయి పోయింది గంజిది అందు కనీ నీట్గా సర్ద్దతున్నా మళ్ళీ వెళ్ళేటప్పుడు ఉత్తి ఉతికెళ్దాం లే కిందకని
ఉహు ఎన్నింటికి బస్సు
చేసుకోలా నేను
ఆ
అది పెద్ద బావకి వచ్చేటప్పుడు ప్చ్ ఆ బస్సులో అది అద్దం ఉంటది కదా అక్కడ ఆపటి నుంచి అక్కడ ఏం కలరు సిల్వర్ కలర్ లోఒక కోటింగ్ ఇస్తారు కదా అద్దం కి అది గీసుకొని బ్లడ్ వచ్చింది హ్యాండ్ కి బావ షుగర్ పేషెంట్ చిన్న దెబ్బలా
ఆ
ఇంకా ఆయన కి కళ్ళ తిరిగిపోయి బీపీ డౌన్ అయిపోయింది అందుకని నాన ఆ ఇంటికి తీసుకొచ్చారు అ మా చిన్న బావ ఇంటికి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయ్యింది
ఎప్పుడూ
మధ్యాహ్నం ఈవినింగ్
ఏంది అన్నీ ఒకేసారి
అందుకే మా అమ్మ వద్దున ఆయన ఎల్ల బాగు కు ఇద్దరికి జరిగింది నువ్వు ప్రయాణం అంటున్నావు ఇప్పుడు
వద్దులే రేపు ఎప్పుడైనా స్టార్ట్ అ ను
రేపు మంగళవారం అయినా పర్వాలేదు వెల్లనింది సిల్ ఇంటి కి చెప్పా ఇట్ట జరిగింది రాఅని వద్దొద్దు రేపు కూడా రావద్దు తర్వాత రోజు రా అనిందిడి సరేలే అని చెప్పా
మాకు బుధవారం కలిసి రాదునుకుంటా ఏం అనుకుంట మరి నాకూ తెల్
కా మంగళవారం అంటాం కానీ చాలా మంచిది మంగళవారం
మ్ మా కాదిలో మా పర్స్ నల్
మా అమ్మ వచ్చి రేపు ఎల్లులే నీకేమన్నా కావాలంటే రేపు చేసిస్తాను ఎలాగో నిమ్మకాయల కొడుకు ఏం ఎల్లమనూ అనింది
మ్
మ్ మా పెద్దక్కోళ్లు కూడా వచ్చారు ఇద్దరు
మ్
అదే మధ్యాహ్నమైంది బయల్దేరతా నేర
ఇదే ఉంటాయిగా పెట్టలు రగ్గులు
మ్ హు తల కాయ లాట ఆడుకుంటుంది
ఏం చేయను ఇంక బోర్ కొడుతుంది నాకు ఎండ బయటకెల్తె ఉండలేకపోతనం
మ్.. ఉమ్.. సర్లే రేపైయితే ఇంట్లో ఇంకా రచ్చుంటది మా ఇంట్లొ సామి మా అమ్మ కూడా త ఇంట్ల తోటలోకి వెళ్ళదు
ఆ
ఇంక ఉదయం లేసినకాడ్నించి లేయ్ లేయ్ లేయ్ అని సంపద్ది
సర్లె‌ చిన్న పిల్లవి ఊరుకో
సరిపోయింద పొ
మ్ ఈ పిల్లోడు నన్ను చంపడానికే కాచుకొని కూర్చున్నట్టుంది
ఎవరు ఊ
ఉ
ఎందోలే ఏ తను ఆ తను కూడా అడిగింది పొట్ట ఆమె కూడా ఏమైంది ఇప్పుడు ఎలా ఉన్నారు మీ బా అవ్వాలండి బానే ఉన్నారని చెప్ప సిల్కా అని చెప్పినట్టుంది
అదే మరి ఒకేసారి
అదే ఒకేసారి అయింది కదా మా పెద్దక్క వద్దులే చిన్న ఇప్పుడు ఎందుకు ఇద్దరికి జరిగింది కదా అనింది నేను అప్పుడు వరకు టికెట్ చేయలా ఫోర్ తథర్టీ ఫైవ్ వరకు
ఊ ఇప్పుడు ఉంటాయ్ లే వీక్డేస్ లో అప్పుకప్పుడే చేసుకొం
బేసిక్గా మా సైడ్ ఏంటంటే టికెట్లు అయిపోతున్నాయి కానీ ఆఫ్టర్నూన్ చేసుకుంటే టికెట్ రేట్ తగ్గుద్ది సగం తగ్గిపోద్ది సర్లే అందుకు కానీ నేను ఫోర్ ఫోర్ థర్టీ అలా చేసుకున్నా లే లేట్ తగ్గదులేని చూసుకుంటా ఉన్న ఫోర్ వరకు చూసా ఇంక అవ్వలేదు అని చెప్పేసి తీ నిన్న పోతానంటే పోనీ లేదు మన నన్ను చూడు రేట్లు ఏమో తగ్గలేదు నీన్న అయ్యుంటే తగ్గుండేది అని చెప్పుకుంటా ఉన్నా చెప్తా అన్నా మా బావ వచ్చినాడు చూస్తే ఆయనకి వేరే వాడు వచ్చి గుద్దేశాడంట అబ్బాయి ఏమో పడిపోయాడంట రోడ్డు మీద కొంచెం దోక్కుంటా వెళ్ళిపోయి అటి ఆ అయ్యుంటే గడ్డి మీద గడ్డి మీద పడిపోయాడంట బ్లెడ్ అంతా కారింది అంట
ఇప్పుడు ఎవరిది తప్పు
అది టర్ టర్నింగ్ రే టర్నింగ్ రోడ్ ఆ ఆ అబ్బాయి వచ్చి గుద్దేశాడంట మా బావనీ వాళ్ళ నాన్నకి మా బావ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందంట
ఉహు
అబ్బాయి ఫోన్ నుంచి వాళ్ళ ఆన్నకి ఫోన్ చేయించి వాళ్ళ ఆన్న వచ్చే వరకు ఉండి ఆటో తీసుకొచ్చి ఆటో ఎక్కిచ్చి ఆమె వచ్చిందంట
ఉహు
ఎందుకలే మళ్ళీ నేను మర్చిపోయాను అసలు అది నువ్వు పోవాకు నాయనా ఇద్దరికి ఇట్ల జరిగింది మళ్ళీ నువ్వు ప్రయాణం అంటున్నావ్ అవసరం లేదు ఈ రోజు లేసిన టైమే బాలేదు
ఊ
అనింది మా అమ్మ సరేలే మా
అదే కదా అసలు సడంగా అనుకోకుండా
ఉ ఇద్దరు అల్లుళ్లకి అదే జరిగి
ఊ
అందుకు
ఈ రోజు వర్షం పడిందా మళ్ళీ
అ ఎంటిరా
రోజు మళ్ళీ వర్షం పడింది ఏం అట్లా
మాకు అసలు వర్షం బడిన మేల్ రీ రేపు ఎలాగూ కాయలు గోయరు మా ఇంట్లో అంటే నిమ్మకాయలు కొట్టుకి బుధవారం హాలిడే అన్నమాట
హామ్
అందుకని మంగళవారం పోయరు ఎందుకంటే మంగళవారం కోసినై బుధవారంకి ఎల్తాయి మార్కెట్ కి
ఉ
అందుకని కోయర్అన్నమాట రేపు అందుకని రేపు వర్షం పడితే ఇంకా మంచిది నీళ్లేసే బాధ ఉండదు ఏం ఉండ అసలు కాల్ సక్కగా రావట్లేదు ఎందుకని
ఇప్పుడు ఎట్లుంది ఓకేనా అంతా
ఆ ఏం అంతేం అవ్వలేదు మా బాబకి అక్కడే హాస్పిటల్ ఉంటే వెళ్ళి క్లీన్ చేసుకొచ్చారు అదంతా ఫస్ట్ ఎయిడ్ అంతా చేపిచ్చి క్లీన్ చేపిచ్చి కట్టు కట్టుకొచ్చారు మా బావ వచ్చేటప్పుడు కదా ఇంటికి
ఆ
కానీ వచ్చసాడు పెద్ద ఏం లేదు కానీ కాలు వాసింది కొంచం
మంచిగా నేనొచ్చి ఆ అస ఇంజక్షన్ వేయించుకో స్వామి అంటే నేన్ద వేపిచ్చుకోను టాబ్లెట్ వేసుకుంటానంటూ
ఇంజక్షన్ కే ఎక్కువ
నేను అదే చెప్ప ఇంజెక్షన్కి ఆ త్వరగా తగ్గుదంటే ఇప్పుడు బోడుఅంట రేపు బోతాను తగ్గకపో అన్నాడు సర్లే అని చెప్పే గమ్మున
ఉమ్
ఉ
స్కూలుకు
సరే మరి మళ్ళీ జై అయితే బాయ్ ఆ